హలో హలో అండి ఎలా ఉన్నారండి.
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు.
ఏం చేయట్లేదన్ డి ఆఫీ ఏం దీస్తున్నారు
హా నేను తింటున్నామండి అలా తింటూ మాట్లాడుతున్నానండి
ఉమ్ ఉమ్మ్మ్ ఏం తిన్నారండి ఏం తింటున్నారు
ఇడ్లీ అండి ఈరోజు ఇడ్లీ చేసుకున్నాము తింటున్నామండి
ఊమ్
ఊ వ్వె ఏంటో అండి ఈ రోజు పొద్దు పొద్దున్నే మా ఇంట్లో గొడవ జరిగిందండి
అయ్యో ఏమైందండి
ఏమంటే ఏం జెప్తామండి మాక్ నాకో అక్కుంది
హుమ్
అక్కక్ ఇద్దర్ పిల్లలు ఉన్నారండి
ఓకే
ఇద్దరు పిల్లలు అండి అసలు మాటే వినరె
ఊహ్మ్ అదే లేండి ఫోన్ లేత్ అదే ఫోన్ లేండి ఫోన్ కడిక్షన్ అయ్యుంటారు
ఆ తిండానికి ఫోన్ ఇవ్వాలండి ఆడుకోవడానికి ఫోన్ ఇవ్వాలండి
ఉమ్మ్
అయినా మనమే కదండి అలవాట్ జేసాం వాళ్ళకి
అవునండి
ఆ ఇప్పుడు మా అక్క ఏదైనా పన్ చేసుకోవాలనుకోండి వాళ్ళక్ ఫోన్ ఇచ్చేస్తుందండి అడ్డం రాకుండా
ఆ
ఇంకేంటి వాళ్ళు అదే చూస్ చూస్ చూసి అడిక్ అడిక్ట్ అయిపోతున్నారండి
అవునండి ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాక్ కు జువాలజీ సార్ ఉండేవారండి ఆయన్ చెప్పేవాళ్ళు అయన కొడుకు ఫుడ్ తినేటప్పుడు ఫోన్ లేక్ కుండా తినడంట ఈ మా సార్ ఫుడ్ తినిపిస్తారంట నార్మల్ గా
ఆ
కొడుక్కి తినిపిస్తుంటే చిన్నపిల్లోడు ఆ ఫోన్ చూస్ తున్నాడంట ఈన ఒక మిరపకాయ్ ఉంటద్ కదాండి మిరపకాయ్ తినిపిచి చినప్పుడు తినేష్ నాడ్ అంట అండి అద్ అసల్ వాడికి స్పర్శల్
స్పర్సె న్నా అట్లుంటే ఎట్ల అండి
అంత ఫోన్ అడిక్ట్ అంటండి
కొంతమంది పిల్లల్ అయితండి అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫోన్ చూస్ చూస్ చూసి అసలు కదలికలే లేవండి వాళ్ళల్లో
అవునండి వాళ్ళు పడుకున్న కూడా ఇట్లా స్క్రోల్ చేస్తున్నట్ టు యాక్షన్ జ్
ఆ ఆక్షన్ చేస్తున్నట్టు అదే కలలండి ఫోను ఫోను ఫోను అదే కలవరిస్తారండి ఒక్కొక్కసారయితే
అవును
ఫోన్ ఇవ్వకపోతే అండి మా అక్క కొడుకు భయం కరంగా దొల్లాడుతాడండి కింద పడి
ఊ
ఆ ఒక్క పిల్లుడు అయితే అండి నాకు తెలిసిన ఇన్సిడెంట్ ఒక అబ్బాయ్ అయితే చిన్న పిల్లాడు ఫోన్ ఇవ్వకపోతే చంపేస్తా అంటున్నాడండి అంత చిన్నపిల్లోడు వాళ్ళ అమ్మని సైకో కొ బిహేవ్ జేసీ చంపేస్సాను చంపేస్తాను ఫోన్ ఇస్తావా లేదా అంటున్నాడండి
హూ
అంటే చూడండి ఎంత ఇంపాక్ట్ బడిందో ఫోన్లు ద్వారా పిల్లల్ పైన
అవునండి
పారెంట్స్ గూడా చాలా వరకు తగ్గిచ్చట్లేదండి ఎంతసేపు ఫోన్లు వాళ్ తో రీల్స్ చేపిచ్చడం ఏమండి వాళ్ తో రీల్స్ రీల్స్ చేపించాల్సిన అవసరం ఏముందండి
నవునండి అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్సున్నాం గదండి చిన్న పిల్లలు ఫోన్ దీసుకొని
వీడియోస్ అండి
హ్మ్ రీల్స్ జేస్సున్నారు పోస్ట్ జేస్సున్నారు ఇన్స్టాగ్రామ్ లో మనకూ ఆ ఒక ఏజ్ అంటే ఒక ట్వంటీ వచ్చేదాకా ఇన్స్టాగ్రామే తెలీదండి అసలు
తేలీదండి అసలు మనకు చిన్నప్పుడూ ఫోన్ ఎలాంటిదో కూడ తెలిసేది లేదు
అవును
ఏం లేవా అండి మన కాలంలో చిన్న ఫోన్లు అవి గూడ మనకు తెలిసేది కాదు
అవునండి
మనం ఎంతసేపు బయటికి ఎళ్ళి ఆడుకోవడం అట్లే ఉండేదండి ఇప్పుడు పిల్లోలు బయటి కీ వెళ్లట్లేదండి ఆడుకునే దానికి
అయినా బయటికి ఎళ్ళి ఆడుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందండి బాడీలో
అవునండి అయిన అసలు కొంతమంది పిల్లలు పొట్టిగా ఎందుకుంటున్నారు తెలుసా అండి వాళ్ళు ఆడుకోక్పోవడం వల్ల వాళ్ తిరక్కపోవడం వల్ల అండి హలో హలో హలో అండి హలో హలో హలో
హలో వినిపిస్సుందా అండి
ఆ వినిపిస్సుందండీ ఏమనా సిగ్నల్ కట్ అయ్ అవునా సిగ్నల్ కట్ అయిందేమో అండి
ఆ
అలా ఎంతో మంది పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అయ్ పొయ్యి ఆ జీవితాల్ని నాశనం జేసుకుంటున్నారండి పేరెంట్సే వాళ్ళని నాశనం జేస్సున్నారండి వీళ్ళు ఫోన్లు ఇవ్వ కుండా ఉంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటారండి కఠినంగా ఉంటే ఎవ
అవునా అండి ఊ నేనూ న్యూస్ చూసినానండి ఏమంటే పిల్లోడూ ఇట్ల గేమ్ ఆడుతుంటే ఆ ఛార్జింగ్ లేదని చెప్పేసి గేమ్ ఆడుతున్నాడు ఛార్జింగ్ పెట్టుకని ఫోన్ పేలిపోయిందండి వాడివి రెండు వేలు పోయినాయండి
చూడండి అలాంటి దారుణాలు చూడ్డానికి అండి పేరెంట్స్ వాళ్ళకి ఫోన్లు ఇస్తుండేది
ఆ
ఇంకొంతమంది పిల్లలైతే అసలు అన్నమే వద్దండి ఫోన్ ఉంటే
ఉ అవునవునండి
అన్నమే తినట్లేరండి
ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు కదండి
ఆ
వాళ్ళు కొంచెం బెస్ట్ అండి పిల్లల్ని వాళ్ళ అమ్మనాన్నలతో పెంచడం గాని
ఆ
ఈవినింగ్ టైమ్ పార్క్ తీసుకోపోవడం కనీ ఫిజికల్ యాక్టివిటీస్ చేయించడం
అవునండి పల్లెటూర్ లో కూడా ఇదే జరుగుతుందండి పల్లెటూర్ లో కూడా ఫోన్లు ఇచేయడం పిల్లలకి
ఆ
ఫోన్ లో ఏం రావట్లేదండి ప్రతి ఒక్కటి వస్తుంది
అవునండి
అవంతా చూసి పిల్లల మైండ్ సెట్ మారిపోతె ఎవరండి చిన్నప్పుడే అంత ఏజప్పుడే మైండ్ సెట్ మారిపోతుందంటే
అసలు అండి మా చెల్లి రీసెంట్ గా టెన్త్ క్లాస్ అండి ఆ పాప మొన్న ఎగ్జామ్ అయిపోయినాయి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి అనుకోండి నేను టెన్త్ క్లాస్ చదివింది వచ్చేసి హాస్టల్లో చదివినానండి
ఓకే
హాస్టల్ లోంచి చదివితే నాకు మార్నింగ్ ఫైవ్ థర్టీ కి ఫైవ్ కి ఫోర్ కే మాకు క్లాసెస్ ఉండేవి
ఊ
అంటే స్టడీ సెషన్స్ ఉండేవి ఈవినింగ్ టెన్ దాకా ఉండేదండి టెన్ లెవెన్ దాకా స్టడీ సెషన్స్ ఉండేవి అది ఆ పాపనిడిగితే ఫో ఎప్పుడు ఇన్స్స్ట గ్రామ్లో ఎందుకు ఆన్లైన్ లో ఉంటున్నావాని అడిగితే ఆ పాప నాకు మ్యాథ్స్ లో అవి కాస్ థిట సైన్ థిటలు ఉంటాయి కదా అవి ఇన్స్టాగ్రామ్ లో ఛానల్ ఉంది దాంట్లో చూసుకుంటున్నాను అని చెప్తుందండి ఇప్పుడు మన బుక్స్ లో లేనిదే అక్కడ వస్తుందా అండి ఉన్నదే కదండి
ఉన్నదే కదా వస్తుంది
బుక్ లో కొంచెం వెరిఫై చేసి అయిపోతుంది కదం
అదేనా యూట్యూబ్ లో అయినా చూడొచ్చు కదండి
ఆ
ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మంది పిల్లలు చడిపోతున్నారండి
అవునండి
ఇన్స్టాగ్రామే కాదండి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అలా
ఊ
ఎంతో మంది పిల్లలు చనిపోతున్నరండి
అవునండి అది బేసిక్ సెన్స్ కదండి పిల్లలకి ఎట్లా బోధిచ్చాలి ఎట్లా చెప్పాలి అనేది అది లేకుండా పెన్చేస్తే అసలు ఎందుకండి ఇంకా పిల్లల్ని కనడం అడిక్షన్ అడిక్షన్ తెప్పిచ్చేసి వదిలేయడం కాదు కదండి
ఊ
మళ్ళా ఇప్పుడు వాళ్ళే అడిక్ట్ చేశారు మన పని చేసేటప్పుడు నా కొడుకు డైవర్ట్ అయితాడు నా నుంచి ఫోన్ ఇస్తే అని చెప్పేసి వాళ్ళే అలవాటు జేస్తారు తర్వాత తర్వాత వాళ్ళు వినకపోతే మళ్ళా వీళ్ళే బాధ
బాధపడతారండి బాధప అప్పుడు బాధపడి ఏం లాభం అండి
ఆ చెప్పండి
అప్పుడు బాధపడి అసలు లాభమే లేదండి ఎందుకంటే
అవును
పిల్లలకి అలవాటు చేసింది మీరే
ఆ
ఆ మీరే అలా చేసి ఇప్పుడు సడన్ గా మీరు నా ఫోన్ చూడకూడదు ఇలా అలా నే చెప్తే ఎవరింటారండి
ఎవ్వర్ వినరండి అసలు
అందుకే అండి ఫస్ట్ పేరెంట్స్ ని మార్చాలండి
అసలు అది చేసేదానికన్నా ముందే చర్య తీసుకుంటే ఇంతవరకు వచ్చుండేది కాదద
అవునండి
ఉ ఇప్పుడు మన జనరేషన్ తీసుకోండి మన జనరేషన్ తీసుకో కుంటే మనం అంత అమ్మ నాన్నోళ్లతో కాకుండా అమ్మమ్మోళ్లతో పెరిగినోళ్ళము స్కూల్ అయిపోయిందా వస్తాము వచ్చి మట్లో ఆడుకుంటాము మట్టిలో ఆడుకోవడం వల్ల మనకు బ్యాట్ క్టీరియాస్ వచ్చేసి మన బాడీలోకెళ్ళి అది ఇమ్యూనైజేషన్స్ ని అంటే ఇప్పుడు లోపల ఉన్న ఆ బ్యా క్టీరియాస్ వాటితో ఫారిన్ బాడీస్ తో ఫైట్ చేయాలి కదా అండి అప్పుడు ఇమ్యూనిట్ టీ అనేది బూస్ట్ అయితుందండి ఏదో వేరే పార్టికల్ వచ్చింది మనం సం పేయాలి చంపేయాలని చెప్పేసి ఈ దుమ్ములో ఉన్న పార్టికల్స్ ని చంపేస్తుంది అనమాట
అవునండి
చంపేసినప్పుడు అది చిన్నది అంటే ఒక ఫైవ్ పర్సెంట్ అనుకోండి రేపు ట్వంటీ పర్సెంట్ బాక్టీరియా వచ్చినప్పుడు కూడా మన బాడీ రెడీగా ఉంటుందండి చంపేయడానికి ఇమ్యూనిట్ టీ అలా పని చేేస్తుంది అనమాట
ఔట్ డోర్ గేమ్స్ బయటెళ్ళి ఇసుకలో గాని అసలు ఆడుకుంటేనే కదండి పిల్లలు ఆరోగ్యం గా ఉంటారు మంచి స్ట్రెంగ్త్ గా ఉంటారు
ఇప్పుడైనా కొంచము మంచిగా అనుకోండి ఇప్పుడైనా కొంచెం బెటర్ ఎందుకంటే ఈ కరోనా వచ్చినప్పుడు అయితే అండి అందరు చేతిలో ఫోన్సు పబ్జీలు ఫ్రీ ఫైర్లు
అవునండి నిజమే అండి ప్రతి ఒక్కరూ అసలు ఎంత మంది పబ్జికి ఎంత మంది పబ్జికి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో అండి ఎంత మంది ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారో అండి
అవునండి అయితే ఈ ఈ గుజరాత్ లో ఏమో పేరెంట్స్ ఫోన్ తో ఈ అబ్బాయి గేమ్ ఆడుతున్నాడంట డైమండ్స్ అని ఉంటాయంట దాని లోపల కొనుక్కునేవి వాడు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి అంట బ్యా వాళ్ళది ఏం తప్పులేదు ఫ్రీ ఫైర్ వాళ్ళది వీడు ఏం చేసినడు డైమండ్స్ కొనుకోడానికి మొత్తం మనీ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మొత్తం మొత్తం కట్ చేసిండ అంటండి ఉమ్ చూడండి ఆ పేరెంట్స్ ఏం చేయాలి ఇప్పుడు
ఆ పేరెంట్స్ దే తప్పండి ఆ డబ్బు పోవడం ఆ పేరెంట్స్ దే తప్పండి వేరే వాళ్ళదెం కాదు ఎవరిని ఏం అనాల్సి ఆ పిల్ల్లోడిది కూడా తప్పు లేదండి ఎందుకంటే ఫోన్ ఎందుకు ఇవ్వాలండి ఆ ఏజ్ లో ఆ ఏజ్ లో ఏం తెలుస్తుంది మనం డబ్బులు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టకూడదు అని వాళ్ళకి తెలుస్తుందా అండి
తెలీదు ఈ అబ్బాయికి వాళ్ళు ఫోన్ ఇవ్వడం వల్లే ఈ అబ్బాయికి వాళ్ళు ఫోన్ ఇవ్వ డం వల్లే వాడు అలా చేశాడు వాడికి తెలిదు అసలు ఫస్ట్
వాడికి తెలిదు కదా వీళ్ళు ఫోన్లు ఇచ్చి వాడికి అలవాటు చేసి వాడు పెట్టడం కరెక్టేనండి నాకు తెలిసి కరెక్ట్ పని చేసాడు ఆ అబ్బాయి ఇంకొకసారి ఫోన్ ఇవ్వకుండా ఉంటారు కదా
ఉమ్మ్
ఇంత నష్టం జరిగినాక ఎవరు ఫోన్ ఇవ్వరు కదా అది కరెక్టే అండి
అ ఏంటో అండి అసలు ఈ జనరేషన్ ఏమైపోతుందో
ఈ జనరేషన్ మరి దారుణంగా ఉందిలేండి ఈ జనరేషన్ అలాగే ఉంది భయంకరంగా
లోపల కూర్చొని కూర్చొని రేపు మనము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో బతుకున్నాము ఇంక టు థౌసండ్ ఫార్టీకి వచ్చేసరికి పిల్లలు అరే మనం ఇప్పుడు ఏమన్నా వింతజంతువు చూసినాం అను కొండి ఆ అరే అదేంది రా అన్నట్టు చూస్తాం ఇంకా టూ థౌసండ్ ఫార్టీలో వచ్చిన పిల్లయితే అరే నేను ఒక చెట్టు చూసి నను రా ఎంత బాగుంది తెలుసారా అరే నేను చూడాలరా అన్నట్టే బిహేవ్ చేస్తారండి ఇంకా
చాలా మంచి విషయాలు చెప్పారండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి ఉంటాను